హలో ఆ హలో వినిపిస్తుందా సిస్టర్
ఏం చేయలే సిస్టర్ కూర్చో ఉన్నాను మీరేం చేస్తాన్నారు
నేను ఎగ్ దోస్ పోస్తూ ఉన్నాను పిల్లలకి
అవునా దాంతో కర్రీ ఏం చేసారు
తెలేదు కారం చేశాను ఎగ్ దోస్ పోస్తూ ఉన్నాను
పిల్లలు ఏం చేస్తాన్నారు సిస్టర్
మీ పిల్లలు నేను ఎగ్ దోస్ పోస్తా ఉంటే తింటా ఉండారు మీరేంటి స్పెషల్
నేను ఇంకా తినలేదు నేను దోశ పోసుకొని తినాలి
అవునా
పిన్ని బయట వెళ్ళారు ఇంకా ఒక్కదాన్ని ఇంకా స్నానానికి నీళ్లు గ్రేజర్ ఆన్ చేన్నా అవును స్నానం చే సి తినాలి
ఆ ఎగ్ దోసే నా రండి ఎగ్ దోస తిందరు
ఆ వస్తాను
ఆ మీది కూడా దోసేనా ఏం చేసారు కాంబినేషన్ దోసు కే
కారం ఉంది
ఉ
పచ్చడి ఉంది
ఉ
ఏదో ఒకటి ఏసుకొని తినాల ఏం చేస్తున్నారు పిల్లలు స్కూల్ నుంచి ట్యూషన్ నుంచి వచ్చేసారా
ఆ వచ్చేసారు సిస్టర్ వచ్చేసారు ఇంకా వేడి వేడిగా దోశ పోస్తున్నాను వాళ్ళకి ఆ సో ఎగ్ దోస్ అడిగారు
ఉ
సో అందుకని చెప్పి దోశ పోషిస్తూ ఉన్నాను
అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు
ఉమ్ బాగున్నారు వాళ్ళు కూడా తిన్నారు వాళ్ళు కూడా ఎక్దోజ భాయిచ్చినను తిన్నారు తినేసి ఇంకా అత్తయ్య వాకింగ్ చేస్తూ ఉన్నారు బయట
ఉమ్
మావయ్య కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు
ఓకే నిన్న టెంపుల్కి వెళ్ళారు కదా బాగా దర్శనం జరిగిందా
చాలా బాగా జరిగింది చాలా అంటే చాలా బాగా జరిగింది ఉమ్ నేను ఆయన మాత్రమే వెళ్ళాము పిల్లలకి ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి కదా
ఉమ్